ఏం చేస్తున్నావమ్మా.
ఏం చెయలేమ్మా నువ్వేం ఏం చేస్తున్నావ్.
ఉన్నావా.
నువ్వు తిన్నా నువ్వు తిన్నావా.
తినాలి ఇంకా తినలే.
అవునా ఏం తిన్నావు పొద్దున్నే ఏం తిన్నావు.
పొద్దున్నేనా ఆహ్ బెండకాయ చట్నీ ఉండే అండి.
ఉమ్ ఉహూ.
అమ్మ. ఏం చేస్తున్నారు ఇంటికాడోళ్ళుందరూ.
ఏం చాయలా ఖాళీగా ఉన్నాం ఇప్పుడే బైకాడ్ నుంచి వచ్చినాం.
ఉమ్.
కూచోనున్నాం.
అవునా తాత బాగున్నాడా.
ఉమ్ బాగున్నాడు.
సున్నాడ.
ఉమ్.
ఇంకా ఎంజెస్తున్నారు ఇది.
ఇంకా మామిడికాయ చట్నీ అంటివి మామిడికాయలు ఉన్నాయా ఊర్లో.
ఉన్నాయి ఉన్నాయి
ఉహు.
ఆహ్ ఆడ్వాన్ బల్ల.
అవునవును నిన్న మధ్యాహ్నం నుంచెమో పడింది మీకు.
ఈత పడింది.
అవునా మాకు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పడతానే ఉంటా మీకెప్పటి నుంచి. పడుతుండే.
అంతేలే మాకు కూడా మధ్యాహ్నం ఉంటే‌ఓ మూడు నాలుగైంటుంది.
ఉహు. ఇంకా మధ్యాహ్నానికి ఏం చేసినారు తినికి.
అదే పెట్టుకొని తిందాంలేనుకుంటి.
ఉహు.
ఆహ్ మల్లా ఏం చేసేది.
ఆహ్.
ఉమ్ మా చింటూ వాళ్ళు లేరార
ఆహ చింటు వాళ్ళు లేరు చింటు వాళ్ళు నిన్న వాళ్ళ అత్త వాళ్ళింటికి పోయినారు
లీవ్ లో అయిపోయిదప్పుడు పోయినారప్పలా స్కూళ్లు ఓపెనయినయ అక్క
అయినయి ఈ నిన్న శుక్రవారం అని పోల వాళ్ళు ఇంక శనివారం సెకండ్ సాటర్డే ఆదివారం ఇంక సోమవారం అమావాస్య అంట ఒకేసారి బుధవారం పోతామన్నరు
ఓ యమ్మ
ఊమ్
ఉహు జోసు వాళ్ళు అవేవి పట్టించుకోరు ఎళ్ళిపోతా ఉంటారు
ఉమ్ అంతె అందరు పట్టించుకోరు కొందరు పట్టించుకుంటారు
ఫస్ట్ టైం అయితే అవన్ని పట్టించుకోల మామూలే స్కూల్ కు పోయి అ స్కూలు పొయ్యే కెందుకు అవన్నీ బట్టించుకుంటారు అంటే నమ్ముతారు కొందరు నమ్మరు
ఊమ్
మ పల్లె లో అందరు బాగున్నార
ఆహా బాగున్నారు మీ ఇంట్లో
మా ఇంట్లో మాయమ్మ బాగుంది మా నాయన బాగున్నాడు తమ్ముడు బాగుండాడు అందరు బాగుండారమ్మా
ఉహు
మా ఇంట్లో వాళ్ళందరు బానే ఉండారు
ఉమ్మ్
ఇంగ ము ఇ రెండు రోజులు చేసుకుంటార మీనాన్న నువ్వు నేను గిడే ఉంటాం
ఆ చేసుకుంటాంలే ఉండు
ఇంక పా పాల పిండుకోనీ ఇంగా కాలేజ్ ఇప్పుడే తెరసరు కద
ఆహా తెరసరు ఊమ్ ఉండు ఉండు
తెరిసినంక ఒస్తాఉంట ఇప్పుడు ఉంట
ఊమ్
ఉమ్
ఇంక నీళ్ళు ఉమ్
నీళ్లు
అదే మీ ఊర్లో నీళ్ళున్నాయ అంటీ
లైట్ గ ఉన్నయి
లైట్ ఉన్నయ
కొంచెం ఉన్నయి ఎక్కువ లేవు
ఉమ్
ఇంక వానల్ బడితె వస్తయి లె
ఉహు
మీరు రమ్మంటే రారు
ఉ
వస్తే కద ఊర్కే
వస్తాం వస్తాం
మా ఊరు మా ఊర్లో వాళ్ళు మిమ్మల్ని కొడతారు వస్తే అందు భయం మీకు
ఉన్నారు
ఎవరన్న అమ్మమ్మళూర్ పరిగెత్తల్ల
ఉ
మీరు మటుకు రారు అన్నా చెల్లెల్లు
హ్మ్ మాకు నచ్చక మేం రామ్
అవున్లే మీ ఊరు కన్నా బానే ఉంది మా ఊరు
ఆ వుందు ఉందిలే
మీ ఊర్లో లో ఏం ఉన్నయి
ఆ మా ఊర్లో ఏం లేవు అన్ అన్నీ ఉండాయ్ మా ఊర్లో మీ ఊర్లో ఏమున్నయ్
అన్ని ఎన్ని ఉన్నా మా ఊర్లో నీళ్ళకి సమానం అయితయా మీ ఊర్లో ఎన్ని ఉన్నా
అన్ని లోటుంటాయిలే
ఆ నీళ్లే అన్నింటినీ కొట్టి పడేసేది
హ్మ్
నీళ్ళుంటే చాలా బతికేయొచ్చు నీళ్లు లేని ఏది జేస్తము ఏది జేలేము నీళ్ళు లేకనే కదా ఆడ మీ ఊళ్లో కరువు ఉండేది
ఉమ్
పంటలు పెట్టుకోలేరు ఆవులు మేపుకోలేరు
ఆ
ఏది జేసుకోలేదు నీళ్ళు బాగుంటే
ఎత్తుకొరా వచ్చేటప్పుడు కొన్ని నీళ్లు
ఎత్తుకొచ్చే వచ్చేవి గాదె ఎత్తుకొచ్చే వచ్చేవి అయితే ఎత్తకచ్చుకొని ఎబ్బుడో కచ్చుకొని పెళ్ల కూడా ఇస్తారు అట్ల ఎత్తకచ్చుకునేవయితే అ రావు
హుమ్మ్
ఇక వానలు పడల్లా చెరువులు నిండల్ల అబ్బుడు బాగుంటుంది అంతవరకు కరువు లాగా అనిపిస్తుంది ఆడ
ఆ
ఇంగా స్టార్ట్ కాలేదే వాన్లో ఇప్పుడు ఏదో పడినాయి నిన్న అట్లా
ఆ
చ్చనిగ్ గింజలు వేసే వాళ్ళకి వాళ్ళకందరికీ నీ వరకి పడిండల్ల వాన
ఉమ్ పడుతుంది ఇం అప్పటి నుంచి ఇంన్నల్ దగ్గుతాయ్
జూన్ ఫస్ట్ వారంలోని పడల్ల తొలిముంగారు వానలు పడితే సెన్న గింజలు వేసుకుంటారు అంతా అక్కడ పల్లెలు అన్నీ బాగా చేన్లు వేస్తారు కదా చెనిక్కాయ్ పంట్లు మా వాళ్ళుంటే ఇక్కడ మళ్ళీ నాటుకుంటారు న లేదనా
ఆ నాటారా ఏమన్నా
ఇంకా నార్లు పోసి ఇప్పుడు నాడతారు ఇం పోస్తారు నార్లు పోస్తారు నాడతారు
ఉహ్ ఇంకా చేపలు పడ లేదా నీళ్ళల్లో
తక్కువే పడతాయి తక్కువ తక్కువ పడుతున్నాయి వాళ్ళకాల ఉండగాలే
మ్మ్
పడతానయ్
చాపలు కూర చేసుకోలేదా మీరు
మస్తుగా చేస్తా అంటాడు తాత ఎప్పుడన్నా నా బుద్ధి బుట్టి తుట్టిప్పుడు నేను బాగా మంచిగా తెచ్చుకొని చేయిించుకొని తింటా తాత రోజు అవే తింటా అంటాడు ఆయనకు ఇష్టం కదా తాతన్ తింటాడు నేను కావాలనుకున్నప్పుడు నేను నేను మంచిగా చేసుకుని నిదానంగా తింటా అవి కంపలుంటాయి భయం నాకు
కప్పల కాదు ముల్లులు
ఆ కంపలు కంపలు ముల్లులు రెండు ఒకటే కదా
కంపలు అంటే వేరు ముల్లులు చిన్న ముల్లులు ఉంటాయి కంపలు ఉంటాయట కం పలు
ఏమోబ్బా చేప కంప చేప ముళ్లు అని రెండు అంటాం అకేం పట్టించుకోం అ ఇంకా
ఎప్పుడు ఫ్రై చేసుకోల చపతో
ఆ ఏదో ఎప్పుడన్నా ఒకసారి మీ తాత ఎప్పుడు రోజు కూర చేసుకుని అడాబడికి దడాబడా తింటారు కంటాడు
ఉ
ఫ్రై నేను మామ ఇప్పుడని చేసుకుంటాం వాడు కొంచెం నేను కొంచెం తింటాం చేసుకుంటే ఆయనకు ఆ ఫ్రైలు నచ్చవు తాతక్కు
ఆ
ఏందుంటే జయనారాయణ గొనుగుదా అంటాడు అందుకు ఏ ముందుకు లేనిది మేము చేసుకుంటాం
ఉహు
అవ ఏవీ తిందు పాపం ఆయమ ఫ్రై తిందు కుర్ర తిందు అ పాట్కాయ ముంటుంది
మ్మ్
మొన్న వచ్చి వయరి పిన్ని పిన్ని పిల్ల
ఆ
వాళ్ళు వాళ్ళు ఏమైనా అప్పుడకపుడు వెళ్లిపోయారు వచ్చి
ఆహా
నేనేమో వారం పది రోజులు ఇడే ఉండీపోతి
ఉమ్
ఇంకా వినాయన్ నన్ను తిట్టలే
ఆ తిట్టలేదు లే ఉండు ఎన్నిర్రోలు కలంటే అన్ని రోలు
తిట్టకుంటె ఎన్ని రోజులు ఐన ఉంట తిట్టినప్పుడు చెప్పు నాకు వచ్చేస్తాను నిన్నే ఉమ్
ఊమ్ ఇంక ఎంజేస్తున్నారు అవ్వ తాత
బానే ఉన్నారు వాళ్ళ ఏదో వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారు
ఆహా
ఉండని కాలజ్ తేరిచ వచ్చేకి ఉండదు
ఊమ్
అడిగాం అత్తలే ఉండలేం కదా
ఊమ్
రెండు రోజులుండె వస్తా మళ్ళా మళ్ళా ఇంటికి వస్తా నేను మళ్ళ ఎప్పుడో సంవత్సరం అంత సరే మీ ఊర్లోనే ఉంటాలమ్మా మీతోనే ఉంట మాయమ్మమ్మనే అయిత ఉండేది రెండు రోజులే కదా
ఉంటె ఉండు
ఉమ్
సరే అయితే మళ్ళీ చేస్త
అందరు బాగుండార నాన్న, తాత, బాగ చేసి పెడతానవా వాళ్ళకి క్య
ఉమ్ నీకన్న బానే చేసి పెడతానలె
ఓ నాకన్నా బాగ చేసి పెడుతున్నావ్
ఊమ్
చెయ్ చెయ్
సరే అయితే
నీళ్లు అస్తానయ కళ్ళలో బాగనే
ఉమ్
ఉమ్ సరే అమ్మ అయితే భద్రమ్
ఊమ్
బాగ చేసుకొని ఉండండి
ఉమ్